హలో
హలో హాయ చెప్ప
హలో
హలో
లో వినబడుతుందా
హ వినిపిస్తుంది చెప్పండి ఎలా ఉన్నారు
మీర ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నాము మీరు
మేము బాగున్నాం మీరు ఎట్లా ఉన్నారు
బాగున్నాం తిన్నారా
ఆ ఇంకా తిినలే మీరు తిన్నారా
ఆ ఇంకా తిన్లె ఫాస్టింగ్స్ కదా
ఆయి
అప్పుడు కూడ్స్త అవి తిని ఫ్రూట్ అవి తిన్నక తొందరగా ఆకలి కాదు కదా చింత మాగే తింటాము
హ్మ్
ఇంకా
మ స జద
ఇంకా వెదర్ ఎలా ఉంది ఎండలు ఎలా ఉన్నయి
ఎండలు బాగున్నయి
అవును ఇయర్ చాలా బాగుంది ఏండలు
హ్మ్
ఎలానో ఏమో ఇంకా కులర్స్ కుడ సరిపోతలెవ్
ఆ మాకు కొంచెం వాటర్ ఇష్యూ ఉంది ఇక్కడ నల్లా రావట్లే
అయ్యో
హ్మ్
కంపల్సరీ మనకి వాటర్ తోటి పని కదా.
ఆ వాటర్ తోనే మొత్తం పని ఉంది. మన
హ్మ్ వాటర్ లేకపోతే మరి అంతే వాటర్ తోటే పని బట్టలు అయినా ఏం వర్క్ అయినా ఇంట్లో
హ్మ్
మరి ఎలా వాటర్ లేకుంటే.
మాకు బాయి ఉంది బాయి తోటి
ఉ డిన్నరు టొమాటో, మిల్మేకర్
హ్మ్
కానీ ఇంకా తినలేదు పిల్లలు తిన్నారు.
నారా ఏం జెస్తున్నారు పిల్లలు.
పిల్లలు చూ ఫోన్స్ చూస్తున్నారు. స్కూల్ ట్యూషన్ వెళ్లి వచ్చారు.
ఉ
ఆ ఇంకా మీది ఏం కర్రీ మీది ఏం కర్రీ చెప్పలే
పప్పు చారు
ఊ
ఇంకా మా అమ్మ మంచి ఉన్నదా ఆ బాగున్నారు రా
ఉ
మీ ఇట్లా బాగున్నారా
ఆ బాగున్నాం.
హ్మ్ మీ అత్తమ్మ ఎలా ఉన్నారు.
హా బాగున్నారు. ఇంకా షాపింగ్ అవుతుందా.
ఇంకా కాలేదు. మీదైందా
ఇంకా కాలేదు. మరి షాపింగ్కి ఏ ఊరికెళ్తున్నారు.
వెళ్తాం మంచిర్యాళ్లో మంచి షాపింగ్స్ మాల్ ఉన్నాయి కదా చూస్తున్నాం. మళ్ళీ వెళ్దామా లేదా అని
అవును డిస్కౌంట్ గుడా ఉంది కదా.
ఆ డిస్కౌంట్ ఉన్నది
ఉ అవును అక్కడే చాలా బాగుంటాయి బట్టలు
ఆ బాగా ఉంటాయి బట్టలు అక్కడ
ఉ తీసుకోండి చేయండి షాపింగ్
ఆ మీది అయిందా షాపింగ్
మా కాలేదు కొంచెం
ఊ
ఇంకా స్టార్ట్ చేయ్యలే
ఉ ఇంగ కూడా మాది కూడా స్టార్ట్ చేయ్యలే
ఊ కొంచెం ఇంక ఫైవ్ ఉన్నాయి ఫైవ్ డేస్ ఉంది అనంగా చేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు వెళ్లి చేస్తే అది పాత స్టాకే మనల్ని ఇస్తారు మా పాత స్టాక్ అయిపోయినంక వాళ్ళు కొత్త స్టాక్ తేస్తారు కదా ఒక ఫైవ్ డేస్ ఉంది అనంగా వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం పాత స్టాకే అమ్మేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నావి. అది మొత్తం ఖాళీ అయినంక మనకి ఆస్తాయి కొత్తావి ఫస్ట్ వాళ్ళు అది ఖాళీ చేస్తారు షాప్
ఆహా
కోసం ఫస్ట్ ఫస్ట్ వెళ్ళొద్దు
బ్యాంగర్స్ ఇప్పుడు బాగా మంచిగా లేయ్
అవును ఇప్పుడు అవే నడుస్తున్నాయి కదా
ఆ బాగా నడుస్తున్నాయి అది బాగా కూడా ఉన్నాయి అది ఇప్పుడ
ఉ అవి నడుస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్ ఆది ఆ ఇంకా ఏం షాపింగ్ చెయ్యాలే అని చెప్పాను కదా ఇంకా స్టార్ట్ చెయలే స్టార్ట్ చేయాలి ఒక ఫైవ్ డేస్ ఉంది అనంగా
ఉ
ఒక ఫైవ్ డేస్ మనకి షాపింగ్ చేయడానికి ఫైవ్ డేస్ ఎందుకు మనం వన్ డే లో కూడా వెళ్ళి అన్ని కొనేసి రావచ్చు ఒక వన్ డే అలా టైమ్ చూసుకుంటే మ్యాచింగ్ అన్ని కావాలి అంటే ఒక వన్ టూ డేస్ అయితే తిరుగుతాం మనం గల్
ఊ పొద్దుగాన వెళ్తే సాయంత్రం అయతది మొత్తం చేసే వరకు
కాదు అప్పటికి కూడా కంప్లీట్
ఆ మొత్తం కూడా కాదు పిల్లలకి ఇంకా షాపింగ్ కావాలే ఆ పిల్లలకు చేసుకోవాలి
మళ్ళీ ఏదో ఒకటి మిస్ అయతది ఏం తీసుకున్నా మళ్ళీ ఒకటి మిస్ అయతది
అవును మ్యాచింగ్ కనుక ఏదైనా క మర్చిపోతాం వెళ్ళినంక మళ్ళా ఇంటికి వచ్చినంక గుడుస్త
ఉ అన్ని మ్యాచింగ్ ఎన్ని తెచ్చుకున్నా మన గర్ల్స్ కి తక్కువనే
అవును
బాయ్స్
బాయ్స్ కి ఏం ఉండదు మంచిది ఒక ప్యాంట్ షర్ట్ ఉంటే
వాళ్ళకి మ్యాచింగ్స్ ఉండయి ఏమిండయి కానీ కాస్ట్లీ మాత్రం త్రం వాళ్ళదే ఉంటది
ఊ
మనకి ఇంకా తక్కువలో వస్తది వాళ్ళకి కాస్ట్లీ ఉంటాయి
ఆవ్ బాగా వాళ్ళది కాస్ట్లీ ఉంటాయి ఇప్పుడు
డ్రెప్ కాదు
చిన్న పిల్లలు కూడా బాగా రేటు ఉన్నాయి బట్టలు
మ్మ్
మ్మ్ పాపకి ఇవిగ బాగా తీసుకోవాలి పాప బాబు
అవును
మాది కూడా ఇంకా భోజనాలు కాలేదు ఫాస్టింగ్ అయి దాని తర్వాత ఫ్రూట్స్ తిన్నం
అవును ఫ్రూట్స్ తినేస్తే ఆకలి కాదు ఎక్కువ వాటరే ఉంటది వాటర్ తాగేసిన్నం అంటే
మ్మ్ వా బాగా వాటరే ధూప బాగయితది
ఫుడ్ మీద ఉండదు ఇగ ఇంట్రెస్ట్
మ్మ్
అ
మీకు ఏ ఇస్టం ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఈవళం
బనానా, మ్యాంగో, వాటర్మీలోన్ నేన్ అన్ని తింటా
ఆ అది కాద్ వాటర్మిలన్ బననా ఖజురపండు
అంటే ఇవి సీసన్ సీసన్ తోటి వస్తాయి కదా మ్యాంగోసు వాటర్ మిలన్ సీజన్ ఫ్రూట్స్ కాబట్టి అవి మన ఈ సీజన్ లోనే దొరుకుతాయి
కొద్దు స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం అయినంక తీసుకోవాలి
వేడి కూడా అయితది అది తింటే
ఆ
ఇప్పుడి స్టార్టింగ్ ఆ
స్టార్టింగ్ స్టార్ట్ తీసుకోద్దు బాగుండదు
వాటర్ మిలన్ అయితే ఇప్పుడు వన్ మంత్ నుంచి నడుస్తనే ఉంది ఏంటి ట్లో తెస్తూనే ఉన్నం తింటూనే ఉన్నం
మ్మ్ ఫాస్టింగ్ కాదు ఇప్పుడు వాటర్ మినల్
ఇవ్వే ఎక్కువ ఉన్నాయి కొంచెం
మ్మ్ పైనాపిల్
గ్రేప్స్ కూడా వచ్చేసినయ్ గ్రేప్స్ ఇంకా, ఫ్రూట్స్ కంటే నాకు లిక్విడ్స్ చాలా ఇష్టం
ఆ డిక్విటే తీసుకోవాలి ఇప్పుడు ఫాస్టింగ్ లో బాగా లిక్విటే ఐస్ అవసరం మన బాడీకి
ఖర్బిజా జ్యూస్ ఎక్కువ చేస్తా ఉంటా ఇంట్లో
మ్మ్ మేము కూడా చేస్తాం
ఆ పిల్లది బాగా ఇష్టం మిల్క్ ఏసి
మళ్ళా దాని తటి ఐస్ క్రీమ్ కూడా పెట్టోచ్చు
ఆ, ఎలా పెడతారు
అది ఫస్ట్ కొంచెం కస్టర్డ్ ఆ ఇట్లా పచ్చిపాలలో కస్టర్డ్ ఏసి మిక్స్ చేసుకోవాలి ఒక టూ స్పూన్, తర్వాత మిల్క్ బాయిల్ చేసి, ఆ మిల్క్ లో కస్టర్డ్ వేసి కొంచెం బాయిల్ చేసి మళ్ళా ఆ కర్భుజ పీసెస్ చేసి దాన్ని మిక్సీ చేసి దాంట్లో యాడ్ చేయాలి
ఆహా గ్రైండర్ చేసి దన్నా
ఆ మొత్తం యాడ్ చేసి పెట్టేయాలి ఐస్ క్రీమ్ దాంట్లో
ఐస్ క్రీమ్ క్యూబ్స్ లోనా లేకుంటే ఇట్లేనా గ్లాస్ లోనా ఆహా
చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్స్ పిల్లలు ఇష్టంగా తింటారు దాంట్లో మనిష ఇష్టం ఫ్రూట్స్ అవి డ్రై ఫ్రూట్స్ కూడా వేయ్యొచ్చు బాదం కాజు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేసి చూడండి మనకి బయట దొరికే ఐస్ క్రీమ్స్ కంటే ఇది స్పెషల్ ఉంటది
ఇంకా మీరు బనానా షేక్ కూడా చేసుకోవ చ్చు బాగుంటాయి బనానా షేక్ కూడా ఆ
ఇట్లో కూడా కాజు కిస్మిస్ బాదం ఆ ఇంకా ఏమంటారు ఖర్జూర్ చ్చి ఖర్జూర్ ఇంకా అరటి పండు మిల్క్
ఉ మొత్తం దాన్ని గ్రాండ్
గ్రాండ్ చేసి ఇత్తను విళ్ళకి తాగుతారు అది కూడా నేను చెప్తున్నా కదా ఎక్కువ జ్యూసెస్లే
ఆ బాగా జుషస్లే
వీళ్ళు ఏ ఫ్రూట్స్ తెచ్చినా లిక్విడ్స్ చేయమంటారు
ఆ మంచిగే ఉన్
ఊ అలా తాగేస్తారు
ఉ హెల్త్ కూడా బాగా పిల్లగాల్లకి ఆ అది కూడా వా మొత్తం వాటరే ఉంటాయి కదా అట్లనే తినయాలి బాగా మంచి ఉంటుంది అది
చేయండి అంటారు
హు
ఇంకా అమ్మ వాళ్ళకి షాపింగ్ అయిందా
మమ్మీ వాళ్ళకి బట్టలు మీరే తీసుకుంటారా లేకుంటే వారు తీసుకుంటారా షాప్
ఏమన్నారు
మమ్మీ వాళ్ళకి బట్టలు మీరు తీసుకుంటారా లేకుంటే వాళ్ళు తీసు షాపింగ్ కలిసిపోతారా మొత్తం మీరు అందరూ లేకుంటే వేరు వెయి షాపింగ్ చేస్తు
షాపింగ్ కా
ఆ షాపింగ్కి
ఆ ఇద్దన్ తోటే వెళ్తాను ఒక్కదాన్నే వెళ్ళాను
ఆ
చాలా బాగుంటాయి అన్న సెలక్షన్
ఉమ్
ఇప్పుడు కొత్త కూడా ఓపెన్స్ అయినాయి కదా దాన్లో కూడా ఆఫర్స్
ఊ మన కాసజ్ నగర్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి.
ఆ
అవునా అసలు మంచిర్యాల వెళ్ళడు అవసరమే లేదు కాసజ్ నగర్ చాలా డెవలప్ అయింది కదా
ఆఆ
ఇక్కడే దొరుకుతాయి అన్నీ
ఆవ్ సరే రా నేను పెడుతున్నా
ఆ ఓకే సరే బాయ
బాయ
బాయ్